గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఏం చేస్తున్నారు ఖాళీగాన
చికెన్ వండుతా టైం ఉంటార అండి
ఏమ్మో పని పోయేత్తారు కదా పని పట్లేకుండా అవున మాకు పని లేక మీ మీద ఆ
ఆస్తి ఏం చేస్తానవ్ ఏంచేత్తం
ఆశ తోటి చేయడానికి ఏమన్నా మీరు అమ్మాయా ఆంటీ నే కదా
అవునా
ఆ
టి లోద్దా అండి మీకు అమ్మాయిలు కావాల్నా బాయ్ ఆహా
మా ఆవిడ ఒప్పుకుంటే ఇంకొకరిని చేసుకోవచ్చు కదా
అవునా తిన్నరా అండి మరి మీరు
ఇప్పుడే ఇంకా తాగలేదండి ఇంకా
తాగుడు కాదు తినుడు తిన్నారా
ఆ ఇంకా తినలే తినలే
మ్ ఏం చెత్తనవ్ మరి చీకటి అయింది కదా
చీకటి మీకే అయింది మాకు ఇంకా కాలే
కాలేద
ఆ ఆ
మ్ సమ్మర్ లో ప్లాన్ ఏంటండి మీకు
ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్ ఉంది గదే
అ ఎవన్ల ప్లాన్స్ టూర్సు లాంగ్ డ్రైవ్ ఏమన్నా పోదామని చూత్తరా
ఓ వెనకట అట్ల పోబుద్ధి అయింది గానీ ఇప్పుడూ లాంగ్ డ్రైవ్ కాదు ఏది కాదు పునుగో పూశో తిని వడుడు వా అన్నట్టు ఉన్నది లేనిది తిని ఇన్ని మంచినీళ్లు తాగి ఇంట్లో పనుకుంట మేల్ అనిపిత్తాంది
అవునా ఎందుకండి మనీ కధ ఇంతగనం డిస్టర్బెన్స్
మనీ ప్రాబ్లమ్ ప్లస్ అన్ని బనులు ఆ
ఉహ్మ వైఫ్ పిల్లలు లేకుంటే మంచిం టరు అండి మీరు
ఆ అట్ల అనుకుంటాం గనీ ఉండాలిగద
ఉండ అన్నా ఉన్నప్పుడు భరించలి గద మీరు
అందుకనే ఉండేయి
ఉహ్మ
ఆ
వాళ్ళ కోసం బా కష్టపడతరు
ఏది దొరుకుతే అదే ఏం కద్లే
ఉహ్మ అదే కష్టం చూస్తను అర్థమైతంది అని
ఆ వర్షం పడ్డదండి మీ దగ్గర అంటే మీరు ఇంట్లో నుంచి బయటికెళ్ళారా అండి
అందుకు అట్లాంటి అలవాట్లూ లేద్ అండి
అవునా
ఆ
ఇంట్లోనే ఉండి ఎప్పటికి ఏం చెత్తరాన్డి మరి బోర్ అనిపి యద
అల్వాటాయ్ పోయింది
ఆ ఇట్ల కూడ ఉంటద
కొన్ అందరూ వంద మంది నచ్చే కుంటారు నేను వెళ్లొచ్చి ఇడ ఉండమను
ఉహ్మ
ఆ
అందులోక్కనివి
ఆ
హమ్ హమ్
కమ అయింది కాదండి
అయ్యా
అల కదండి అయినట్టుంది
టెన్ మినిట్స్ ఇంక సెవెన్ మినిట్స్
ఆ మీకు కూడా దయ్యం పిల్లలు ఉన్నారాండి మీ ఇంటిలో కూడా దయ్యం పిల్లలు ఉన్నట్టు ఉన్నారుగా
ఉన్నారండి ఇద్దరు
ఆ
ఉహు బ్రాడ్ ఇరగోడుతుంది మా పాప మళ్లే విన్యాసాలు చేస్తారండి వీళ్ళు ఒక్కొక్కసారి చేస్త ఒక్కోసారి నవమస్తుంది, ఒక్కోసారి కొట్టి అసలు వీళ్ళ నువ్వు ఎట్లా, బాగాని ఒకసారి కొడతాము. ఒక్కొసారి బాధపడతా,
నాయ్ మీ అంత సిందబర్గా జాబర్గా అన్ని రకాలు మా దగ్గర కదివతులే
అవునా మా దగ్గర చింతపరిగ ఉండావండి యా యమ్ మాడి చెట్లు ఉంటాయి అవి ఇవి ఉంటాయి
ఏ అనుకోంట లేదు చెప్పట్ల ఆ
ఆహా
ఆ అయింది కదాండి ట్యాంక్
వయ్య
న గ్యాస్ ఏమో సౌదత్ తనా ఇస్తాదండి
బోల్ తొవుతాన కడుగుతాన
ఆ
ఉమ్ మీరంటే పని చేయకుండా కాలిగా చేయకుంటే సరిపోతుంది మేము చేయకపోతే అయ్ క్కడ దక్కన్ నే ఉంటదిగా
అది సద్ సానే
హ్మ్మ్
అస అనుకుండేట్లాన్ని
చెయాలి మమ్మలు గుసోపెట్టి చేదరుగా ఎవరు
ఆ
హమ్ మీ పాప అల్లరి చెస్తాందండి
ఆ
ఉహు అజేక్కర పాఫేనా నిమి పాప
ఆ
మామో అజేకరాల త ఉన్న గలునా ఎసల్ హ్మ్ అదే అదే ర రాజాకరాల సెట్ అవుతారు
ఆ
హ్మ్మ్ హమ్ ఇంకా ఏం చేస్తున్నారు ఏంది వాతావరణం వర్షం మా దగ్గర అయితే సాయంత్రం పూట గాలీ మబ్బు వాజేసి చినుకులు పడ్డాయి
ఆ
కొంచం వర్షం వచ్చిఅట్టు చేసింది ఆగిపోయింది వర్షం ఆ అమ్మ
ఆ
బాయ్ అగ్గో బాయ్ బాయ్ అదేమల ఓ బాయ్ బాయ్ మమ్మీ మమ్మీ మమ్మీ
ఇంతన్నా కాగరాకు పెట్టాలని మా ఇంట్లో చెప్తేన్నారు మీకు కూడా చెప్పేటోళ్ళు లేదా
హా బాయ్
కాకరాకు కారం పోడి ఇం క
హమ్ బాయ్ అంతేనా బాయ్
ఆ
అమ్మ బూచీలో మాట్లాడతాను హలో అను హలో
ఆ
హా ఆ ఆ చూడే నున్నెయి మన ఇంట్లో చాలా దోమలు ఉన్నాయి
ఆ
మలాగలు దోమలు చానా ఉన్నాయండి
ఆ హా
అహా హా మీ దగ్గర ఉన్నాయా మమ్మీ మి
నాకడ కూడా మీకు కావాలంటి ఇంకా పంపిస్తామండి
బాయ్
పంపిత ఇంకా కావాలంటే ఇత్తం
ఆహ్
ఆ
బాయ్
సరే అండి మరి
ఆ
త నాచ్చ అ అండి.
ఉహ్ హు
ఆ
అర్ధం గాలే అండి.
దానిక్ టైము రాలే కదా అని అడుగుతాన్న అండి.
కాలేదయ్యా ఇంకా త్రీ ఫోర్ మినిట్స్ ఉన్నది సారు.
ఉహ్ నాకేంలేదన్డి పొద్దున్ధకా చెల్లజూతాం ఊక సెల్లే చూస్ తన్న దాన్నీ
తినుడు, పానుకుడు, సెల్ చూసుడేగా సార్ మీ పని ఇంగ్ ఏమున్నాదాడ్. తిరిగి ఏం పని జెతరు
ఎదో చెల్తోటి ఏచ ప డి ఎతనమండి ఆహ్
బో బానే వర్కు చేతరు.
ఆ ఆ
ఉహ్మ్
మీరు దెయ్యం లో పనుకున్నారా అండి దెయ్యం పిల్లల చలేంటపోయిందిగా.
ఆ ఎత్తుకుంటే సైలెంట్ అయిపోయింది.
ఆ ఆ
ఉమ్ మా బుడ్డోడు వాళ్ళ నాన్నకాడకి పోయి పెరుగాన్నాం తింటాన్డు.
ఆ
ఉహ్మ్ వాన్తోన్ కొంజం చిరాకు తబ్బింది గాని. ఈన తోడి బాగ అయితంది.
ఆ ఆ
ఉహ్ ఊమ్మ్ ఇంకా
చెప్పాల మీరే
ఏం కూరొండుతాలు.
మా వాళకు తెలుసు
అహ్
మా వాళ్ళకు తెలుతు నాకు తెలవదు.
అవునా.
ఆ ఆ
ఊ హు ఏమైనా పల్లెలకు పల్లెంలోకి వచ్చినప్పుడే చూత్తరా కూర.
అది కూడా ఇంతతెలేదు గాతని
ఆహ్ హ
ఆహ్ హ
ఉహ్మ్ అయిపోయింది తినకు ఓ అక్కడ వద్దు ఇప్పుడే తీసుకో
అయితే ఆట్ ఉన్నావే ఆ కడుక్కో
ఆ అన్నం తినేసి వచ్చిండు
ఆహా
జగ్గు పైన ఉన్నాయి
నాకు ఫోన్ వస్తాందండి పోన్ ఏ ఫోనో
ఆ ఒక్క నిమిషం ఒక థర్టీ సెకండ్స్ అండి
మిగతావి అయిపోయినయ
ఆహా థర్టీ మీనిట్స్ అంతే
ఆ ఆ
హు
ఇక సైలెంట్ లోకి పోయిండు కదా
ఆ
సైలెంట్ లోకి పోయిండు కదా అంటన్న
ఆ ఆ
ఆ
బయ మావలది ఇగ ఒడవ ఇప్పుడు
ఆ వదిన అమ్మమ్మ ఫోన్ చేసి నట్టుంది అమే నెంబర్ వత్తాంది రే
ఆ చేనీ చేనీ తర్వాత చూసి చెత్తంలే
ఆ
హు
ఆ చరే అండి ఫోన్
సరే అండి ఇంతసేపు చికాకు పడకుండా మాట్లాడినందుకు ధన్యవాదాలు కృతజ్ఞతలు